వినిపిస్తుందా ఆ వినిపిస్తుందండి
ఆ వినిపిస్తు ఆ వినిపిస్తుంది
ఇంకేంటి విశేషాలు ఏం లేవు ఖాళీగా గు
అవునా నేను కూడా అదే ఖాళీగా కూర్చన్న
అ
చిన్నప్పటి రోజులు అన్నింటినీ తెలుచుకుంటూ బాధపడుకుంటూ ఇట్లా కూ చూడంన్నప్పచ్చి ఏంర్లేం
హ అప్పుడు బాగా చదవాలి బాగా చదవాలి చదివితేనే జాబ్ వస్తుంది అనడం వల్ల
జ బస్తతే జాబ్స్తతే జీవితంంలో పైకి వస్తాము అనే ఒక దాంతో పెరిగినాం మన
ఆ పెంచడం వాళ్ళు రాంగో ఏమో ఏం తెలియదు కాగాని
ఆ వాళ్ళనే వాళ్ళని తప్పు పట్టలేం గాని మన మన భవిష్యత్ గురించే వాళ్ళు అంటారు కాగాని మనం ఏందంటే
అప్పుడే చవుతా మమ్మా అప్పుడే చాలు ఇప్పుడు స్టార్ట్ చేయాలా ఇప్పుడు చదవాలా సార్ ఇప్పుడు చదవాలి ఎ్జాన్ కోసం ఇప్పుడేదివుతాం మనం అప్పటి నుంచే స్టార్ట్ చేసి ఇప్పుడుకి వచ్చేసరి కొన్ని ఇంట్రెస్ట్ పోతుది ఏం చేయాలో అర్థం కాక అప్పుడు చదివిన ఇప్పుడు ఎందు చదువుతలేనని ఆలోచిస్తే
అ
అద అంత ఇవ హ
ఇంకా మీరు రేపు రా శీరామనవమి కదా ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు
ఏం లేదు హాస్టల్లోనే ఉంటాము ఒకవేళ హాలిడే ఇస్తే హాస్టల్లో లేకపోతే కాలేజీలో
అ
గ్యారంటీ ఉండదు హాలిడేస్ కి బిటెక్ లో ఏమన్నాంటే కాలేజ్ పెడతాం ఏమన్నాంటే క్లాసెస్ చెడతాం ఆ క్లాసస్ విన్ ఆగా గుర్తుండేంట అవి గుర్తుండవు కూడా గుర్తుండావు ఫైవ్ మంత్స్ లో అంత సిలబస్ అయిపోవాలి మేము వాళ్ళు మిడ్ పెట్టాలి రెండు మిడ్ పెట్టాలి ఇంటర్నల్స్ పెట్టాలి ఇవన్న చేయాలి మళ్ళ ఆ బీటెక్ కూడా అంటే ఆ సిక్స్ మంత్స్ లో ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ కూడా ఫైవ్ మంత్స్ లోని వన్ అయిపోవాలి సిలబస్ కూడా అయిపోవాలి ప్రాజెక్టులు కూడా అయిపోవాలి ల్యాబ్స్ కూడా అయిపోవాలి ఇలా చేస్తే ఏంస్తుంది మాకు ఏం రాదు ఇలా చేస్తే
అంతే గద
అకు
మా డిగ్రీలోన అయితే ఇట్లా ఇట్లం ఉండదు మా డిగ్రీలో మేము వెళ్ళిన వెళ్ళ కున్న నేనైతే మా డిగ్రీలలో నెలలకుక్కసారి వారానికి ఒక్కసారి అట్లా లేదన్ని ఎంటూ కొల్సనే ఆ అట్లా అట్లా అయితే అట్లా అయ్యేది మళ్ళీ నేను ఇంటికాడు వండుకుంటూ బా పంలకు దానికి దీనికి వెళ్ళలేదాన్ని ఇంకా
ఆఓహా ఏం చేద్దాం ఇట్లనే ఉంట మన కాలేజ్ ఇదంతా జరుగు ది కాలేజ్ క ఎందుకు రా బాబు అని మేము అనుకుంటే కన్ డొనేషన్ ఇ సార్ టెన్ థౌసండ్ ఇది పెద్ద ప్రాబ్లం ఇక సెవె ఫైవ్ పర్సెంట్ ఉండాలి మేము వచ్చి ఏం చేస్తున్నాం కోసబంది నేను కోసం రాబ కాలేజ్ అ మాకు తెలిసు కూడా వస్తాం అట్ని తిండి తింటాం ఉంటాం పంటాం మళ్ళా లేస్తాం మళ్ళా చేస్తాం అంతే ఇక ఒక్క సెంటీ ఫైర్సెం అటెండెన్స్
అంతే దానికోసమే కష్టం
ఇప్పుడు ఆ టెన్ థౌజండ్ కట్టామంటే సర్టిఫికేట్స్ అసలు ఎందుకు ఇచ్చిన్రా అనిపించింది నాకైతే ఇక్కడ ఏం చేద్దాం అప్పుడేం తెలీదు ఎవర ఏం చెప్పలేదు ఇలా వద్దు అని ఒక్క మాట ఇది కాదు ఫ్యూచర్ ఇలా చేస్తే ఇది బాగుంటది. నువ్వు ఇది చేయి అని, ఒక క్లారిటీ ఎవరైనా ఇచ్చి ఉంటే అసలు ఇక్కడ ఉండేదాని కాదేమో, కానీ ఎవరు ఇచ్చేవాళ
మనము ఏమి తెలివని స్టేజ్ లో ఉంటా ఉంటాం కదా అప్పటికి తీసుకునేది ఇది కరెక్టా తప్ప అని తెలియకుండా తీసుకుంటాం అప్పుడు,
అలా ఉంటది ఎక్స్పీరియన్స్ చేస్తతే కాని తెలవదంట్రూ చూడు
అదే ఆ ఏది కాని మనం అనుభవించాలి అది కష్టమైన సు సుఖమైన ఇప్పుడు సుఖపడేటప్పటికి కూడా అబ్బా ఇది ఇంత బాగుంది. దాని మనం ముందుగానే అనుకోము కానీ అది బాగుంటదేమో, ఆశతోనే వెళ్తే అది బాగుండదేమో మళ్ళీ ఏదిగాని మనం ముందే అనుకోని వెళ్ళొద్దు దేనికిగాని
తర్వాత ఏం చేయాలో చాలా ఆపర్చునిటీస్ కనిపిస్తాయి. మన ఫోన్ లో కాకపోతే మనకేం సూట్ అయితది, మనకేమొచ్చు అన్న క్లారిటీ మనకు ఉండదు. మనం ఒక స్టేజ్ లో అసలు ఏమి ఇష్టం మనకి అనేదే వదిలేస్తాం, చదువు చదువు అన్ని దాని చుట్టే తిరుగుతాం అక్కడే ఆగిపోతాం,
అవును
ఇంకా మీరు పండుగలు మంచిగా సెలబ్రేట్ చేసుకుంటార, ఇంకా మరి హాస్టల్లో
హాస్టల్ల్లో ఏమనంటే డీజే పెడతారు గంతే ఏమిండే సెలబ్రేషన్ డిజే డ్యాన్స్ ఏయాలి నైట్ డ్యాన్స్ ఏయాలే, నాకు డ్యాన్స్ అంతా రాదనమాట మనం డ్యాన్స్ అంతా మంచిగా చెయ్యమ అన్నమాట, ట సో అనే ఆగిపోయినం కోన్ పెడతా జడవేస్తా డ్యాన్స్ మాత్రం రాదు, అది ఒక్కటి నేర్చుకున్నా బాగు ఉండేమో అది అక్కటి అక్కడ ఆగిపోయింది ఇవన్నీ వచ్చినాయిలే, అన్నిట్లో ఉండాలన్న తథట్ తోటి కోన్ నేర్చుకో న్న డ్రాయింగ్ వేస్తా, జడలు వేస్తా, ఇవన్నీ చేస్తా, ఇగా మంచిగా అనిపిస్తంది ఓకే ఇవన్నీ నాకొచ్చు కదా, అని అనిపిస్తది ఒక్క చదువులోనే ఉండింటే ఇంకా బాధపడేదాన్ని ఏమో ఉ ఒక చదువు లోనే ఉన్నానుకో ఇంకెంత బాదా బాధపడేదానో నేను ఇందులోనే ఉన్నా ఇది కూడా చక్కగా రావట్లేదని
చాలా బాధపడేటోళ్ళు,
అంతేగా
ఊ నేను కూడా ఖాళీ ఉండే బదులు నేను కూడా ఏదైనా ఏదైనా చేస్తా నేను కూడా ఖాళీ ఉండను నేను డిగ్రీకి పోయినప్పుడు మిషన్ నేర్చుకున్నా, మిషన్ మిషన్ ఉంది మిషిన్ కుట్టుకుంటూ ఉండేదాన్ని
మిషిన్ ఉందా
ఆ ఉంది నాకొకటి మిషిన్ వచ్చింది ఫ్రీగా ఇంకా దాని మీదనే ఇంకా అది నేర్చుకున్న నెల నెల నర నెల రోజు గంట పోయిన క్లాస్కి పోయినా అప్పుడు ఎలక్షన్లు కాక ముందుకు ఒకటి చిన్నగా క్యాంప్ పెట్టిందిండే, మా ఊర్లో క్యాంప్ పెడితే ఇంకా క్యాంప్ నుంచి అందరు ఊరు మహిళల అందరికి ఇట్లా ఆ ఎట్లా అంటే ఇరవై మంది యాభై యాభై మంది యాభై మంది అట్లా విడుదల వారిగా ఆ ట్రైనింగ్ చెప్పించుకుంటూ ఇచ్చేటోళ్లు, ఇలా మాఊర్లో రెం మా ఊర్లో రెండు టీమ్ లాలకి వచ్చినాయి వంద మందికి,
మంచేన్
చె
చ్చిన్ను ఐలక్స్టెంట్ టైమ్ లో మ ఏం రాలేదే ఉహుహు నేను ఇంట్లోనే ఉన్నా అప్పుడు
నాకు అప్పుడు డిగ్రీ కదా నేను మొత్తం నేను కాలేజీకి పోవ అని కూడా నాకు అప్పుడు లేకుంటుండే కాలేజీకిి నెల నెల మొత్తంలో ఒక్క రోజు పోయేదాన్ని నెలకు ఒక్క ద ఒక్క రోజు నువు రెండు రోజులు అంతే అంతకు మించి నేను కాలేజీకే పోకపోతుండే ఎగ్జామ్లు ఎప్పుడ అంటే ఇం ఒక రాత్రి అంతా ఇంట్లో కూసుంటే ఎగ్జామ్లు పాస్ అయినా అట్లా చేసినా ఇంకా అప్పుడు ఇంకా నేను కాళీగానే ఉంటున్నా కదా అని నెల రోజులు కాలేజ్ కి పోకుండా ఇదే ట్రైనింగ్కే పోయినా ఇంక ఇచ్చేసిరు ఇస్తే అది నేర్చుకున్నా ఇంక నేర్చుకొని ఇంకా కాళిగా ఉండన్ కాళిగా అసలు ఉండను ఆ
పని చేసినట్టున్నారు ఇప్పుడు అది కూడా రాకపోయి ఉంటే ఇక్కడ ఈ డిగ్రీ ఎందుకు త్రీ ఇయర్స్ వేయిట్ చేసిన అన్పి
ఆ అవును ఇప్పుడు ఇంట్లో ఉండి కూడా మనం సంపాదించుకోవడానికి మనకు ఒక ఆధారం ఉన్నది. నాకు తెలిసింది గందుకే నేనే ఏం అంతలా బాధపడను పోతే బాయ పనులకి, లేదా ఇంట్లో పనులు అన్న చేసుకుంటూ ఉండిపోత దాం లెంగ
ఆ ఇంట్లో మంచిగా అనే అనిపిస్తది మీది ఎక్కడా?
మాద మాది ఇదే తెలంగాణ ఇంగ
అహెహి మాది తెలంగాణే
ఇంకా చెప్పాలి మీరే అహ్హ్హ్ అవును
మా ఇంట్లో మేము ఐదుగురం ఇప్పుడు మా నాన్న లేరు మా అమ్మ, నేను మా అక్క, చిన్నక్క ముగ్గురు ఐదుగురం ఇద్దరు అక్క నలుగురం ఇప్పుడు. మా పెద్దక్కకు పెళ్ళ అయిపోయింది ఒక బాబు, మా చిన్నక్కకు పెళ్ళ అయిపోయింది ఒక పాప. ఇక బాబు వన్ ఇయర్ కూడా నిండలేదు. బాబుని చూసుకుంటూ అక్క పనికి వెళ్తుంది. పాపని చేసుకుంటూ ఇందక్క ఇంట్ ఇంకో అక్క ఇంట్లోనే ఉంటుంది. వాళ్ళ పనులు వాళ్ళు బిజీ అయిపోయారు. ఇప్పుడు నాతో మాట్లాడదామన్నా పాపనే వాళ్ళు చేసుకుంటా మా పాపని ఎవరు చూసుకుంటారు నువ్వు వచ్చి చూసుకుంటవా అని తిడతారు. అ వాళ్ళని చూసుకోవాలంటే వాళ్ళ అస్సలె గయ్యాలుడు అస్సలు ఏడువు ఏడుస్తూనే ఉంటారు వాళ్ళు అమ్మ లేకపోతే ఇద్దరు ఏడుస్తారు. అమ్ము వాళ్ళు నూకబెట్టాలంటే చానా గగనం ఇగ వాళ్ళ కొడుకు అయితే ఆగనే ఆగడు.
చిన్న పిల్లలు కదా ఇంకా ఎక్కువ ఇప్పుడు ఎక్కువ యాక్టివ్లు ఉంటారు వాళ్ళు.
ఇగ అంతే అ వాళ్ళ చేసే పనులె వాలా కర్ధ అర్ధం కావు ఏం చెప్తారు వాళ్ళకి అర్థం కాదు. ఇటు దుకుతా అంటరు, అటుపోతా అంటరు అ దితా అంటరు ఏ వానికి దెబ్బ తగులుతదేమో అని మనకు భయం అయితుంది.
నవును
వాళ్ళ ఇద్దం వాళ్ళని చూసుకోవాలి మా మా పెద్దక్కకు కొడుకు కాబట్టి ఆ కొడుకుని చూ చూసుకుంటూ మరి పనికి వెళ్తుంది. అది పెద్ద ప్రాబ్లం ఇక చిన్నక్కంటే ఇంట్లోనే. ఇగ వాళ్ళ పాప అయితే ఇంకా పెద్ద నరకం వాళ్లు ఇంకా చిన్న పిల్లలే వన్ ఇయర్ కూడా నిండలే
అట్లాంటి వళ్లనే హ్యాండిల్ చేయనంటే చాలా ఓపికవుండాలి
ఆ ఆ ఓపికి ఎక్కడి నుంచి వస్తుది బ అమ్మో ఏం తెల మా చిన్న అక్కకైతే ఇంకొక్కకైతే ఏం తెలియదు ఏ అంటే పిల్లల్ని చూసుకోవడం కూడా రాదు ఏం చెప్పినామ మేము ఇలా చూసుకోవాలి అలా చూసుకోవాల అని మం చెప్పినామా అది ఏం చెప్పకుండా వాళ్ళకి ఎలా వస్తుంది
ఆహ
ఇక ఆమెకు చూసుకోవడం రాదు కొంచెం తెలివి తక్కువే ఇకా పాపం ఆమెను చూసుకుంటూ ఆమె ఇంకా పని చేసుకుంటూ ఇంకా సెటిల్ అవ్వాలని ఆలోచించాలి ఎట్లా సెటిల్ అవ్వాలి
అవును
అట్లా
ఇప్పుడు అందరి బాదా అదే ఎప్పుడో జీవితంలో పైకి రావాలి ఎప్పుడు జీవితంలో పైకి రావాలి అనేది ఒక్కటే లక్షంగా పెట్టుకొని వెళ్తున్నారు
హ్మ్మ్ హ్మ్ ఇప్పుడున్న సిచ్యుయేషన్ లో అందరు ఉరుకులు పరుగులు అవే అవుతుందియి రోజు పని చేస్తానంటారు రోజు పని చేస్తానంటారు
ఆవును
రోజు పని చేస్తానే ఉంటారు పనికి వచ్చిన డబ్బులు ఏమతాయో తెలిదు మల్ల
అది ఎటో ఏంటో మాయమైతాయి ఇట్ల నుంచి తీసుకొస్తామా ఇట్ల నుంచి మాయ అయిపోతాయి అవి
ఆ